హలో
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరుకనే ఉన్నా రంచ్ టైం అయింది ఆ లంచ్ టైం అయింది ఇంకా మా సార్ రాలేదని వెయిట్ చేస్తున్నా
అవునా ఆహా
ఉమ్మ్
ఏం వంట చేసింది ఏంది
ఈరోజు మా అత్తమ్మ చేశారు బిర్యానీ ఇగ అదే ఉంది ఇగ నేను ఏం చేయలే హలో హలో హలో హలో హలో హలో హలో హలో హ